ఊ చెప్పురా
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది
ఇమ్ ఇంకా ఏం చేస్తున్నావ్ అబ్బా మూన్ అయితే మస్త్
అదే ఇట్లా ఒక్కటే వచ్చింది కదా ఆ బాగుంది ఇప్పుడే నేను కూడా పైకెళ్ళి పడ్
నేను కూడా అదే చూస్తున్నా స్నాప్ ఎద్దం తర్వాత
ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఇగో ఖాళీగానే ఉన్న నువ్వేం చేస్తున్నావు
ఏం లేదు ఏం చేయలో అర్థం కాక, బట్టలన్నా మర్చేద్దామని పని చేస్తుంది.
అంతే ఏం పని లేనప్ ఇప్పుడు ఏదో ఒక పని చేయ బు యి కాలేజ్ నుంచి రాగానే ఫస్ట్ బోల్వ ఆమెషి నన్ తర్వాతకి బట్టెలు మడాతబట్టి ఇల్లు ఉడి ఏ ఒకవేళ ట్యూస్డే ఫ్రైడే అయితే ధూపం మే
ఉహు ధూపం అంటే పూజ చేస్తావా
లేదు అది ఉంటది కదా సాంబ్రాని అదే ఇష్టం ఎ కప్స్ ఉంటాయి చూడు సాంబ్రాని క అదే డూప్స్టిక్ లాగా అవే అవ్ సమయ మంచి దోమలు కూడా ఉన్నాయి, వీళ్ళంతట్లా పోగనిండి పోతది పొగా
ఆహా
అట్లా అనింది పోతది ఇగ ఆ వచ్చింది అప్పుడే ఆ వచ్చినప్పుడే వచ్చిందే ఇక మమీ అచ్చ కొథ కూర్చుంది మాట్లాడింది మా గవేగా విషయాలన్నీ చెప్తున్నాయి ఎందుకు అట్లా
ఇద్దరుకుంచుమే విషాలు
అదే ఏమైంది అని మొన్న అడిగాలే అదే చెప్పట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్, థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ మీ ఆయ్ టెం ప్రరీ హాపీనెస్ అని ఏమైనా చెప్తున్నా నేను అప్పటి నుంచెళ్ ఫోన్ జేయలే గదా ఇవన్నీ ఐన సంగతి దెల్వదు ఇగ గిట్ల గిట్లా నిన్న నీకి ఫోన్ చేసిందంట అది ఇది
ఊహూ మళ్ళీ చేసిండా ఆంటీ కి
చెయ్యాలే చె నిన్న ఏషిండు నిన్న మార్నింగ్ అంతే మళ్ళేం చెయ్యాలే అది ఎవళో మాట్లాడేలా వద్
అదైనా చేస్ నన్నుకే కాల్ కట్ చేసి కదా ఆ అదే అదే
అమ్మ నేను మనిషిని కాదు కదా
తెలుస్తా లేదులే ఇప్పుడు తెల్వదు ఇప్పుడు తెల్వదు
ఇంత కఠినంగా ఎట్లుంటురు మనుషులు అనిపిస్తుంది తెలుసా నాకై
ఉండాలి ఇగ కొన్ని కొన్ని వాటిని బట్టి మనం నువ్ కూడా అట్లనే ఉండాలి అ తప్పు
ఆహా మళ్ళీ ముఖం పెట్టుకొని చిగ్గు లేకుండా ఎట్లా మాట్లా
హా అట్లా ఫిక్స్ అయినట్టున్నడేమో మాట్లాడని కాని వేష అందుకే అట్లా ఉంటుండు
అవసరమే రాదా
ఏమో అయినా గట్టిగా ఫిక్స్ అయితుం నేనదే కదా మాట్లాడ అనీష్
ఇగ నేను కూడా అందుకే అన్ అట్లనే అనుకుంటా నేనెందుకు మరి నేనెందుకు ఇది కావాలి కదా
ప్పుడు మనం కూడా
నేనే నీకు అంత కాకుండా పోయినప్పుడు ఇక నేను అనుకోవడం లేము తప్పోత్తే ఒక మాట అంటుండే ఇప్పుటికైనా అంటుండే పడి కూడా అనిపిస్తది నాకు నేనేమో వదులా నువ్ అన్ కున్నాం అనుకోకపోయినా నాకు మాత్రం ఎప్పటికీ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఒక మంచి ఫ్రెండ్ లాగానే మిగిలిపోతానువ్వు అది ఏమైనా సరే అని నేను అంటుండే
ఊ అంతే ఇప్పుడు ఉన్న కొన్ని కొన్ని వాటిని బట్ట్ తే ఉన్న బాండ్ ని మొత్తం విడగొట్టలేం కదా
బాండ్ ఉంటది, క్లోస్నెస్ ఉండదు గంతే. హ సర్లే అన్నట్టుగా అనుకున్నాం అది మీ ఇప్పుడు నేనైన ఎంతవరకు అదే అహా నేనైనా ఎంతవరికి తనులాడత కదా అయ్యా చే అంత వరికి యెస్తా తర్వాత నుంచి ఎళ్ళి సమ్ ఎక్స్టెంట్ వరకే మనమైనా భరిస్తం ఆ తర్వాత నుంచి ఎళ్ళి అవసరం లేదీ వాళ్ళకే అంత యూజ్ లెస్ అంత అవసరం లేదు అంత ఇష్టం లేదు అ చూడు మన తప్పే ఉండది
అంతే ఎవరు ఎట్లున్నరో అట్ల దాన్ని బట్టి ఉంటే సరిపోతది ఆ
అదే అదే అయితే నిన్న ఏమంటుంది శ్రీమంత్ తము రండి అని ఇట్లా అన్నా
నేన్ పిలుస్తావా అని అడగలేదు గాని రండీగా అంటుండు
ఆ ఆ పిల్వంది ఎట్లోస్తరట అంతా ఇది గున్నమట్నా
నేన్ అడిగితే అక్కెట్లున్నదని అడిగితే చెప్తుండాయన ఇగ శ్రీమంతం అనేసి
మ్
అదే నేను అడిగితే చెప్తున్నవు నీ అంతట నువ్వు చెప్తలేవ్ కదా, అంటే ఎట్లయితే ఎంది ఇప్పుడు చెప్తున్నా కదా రండి అంటుండు.
అవసరానికి అందర ట్లనే ఉన్నారు
వాళ్ళ డిప్లమా ఫ్రేండ్స్ తోటి ఎటో పోతా ఈ రోజా అన్నడు మరేమో తెలవదు
ఈ రోజా
మ్
అ డిప్లమా ఫ్రెండ్స్ ఎవర్ అబ్బా ఓకే ఓకే ఆ ఉన్నరు ఉన్నరు ఉన్నరు. అంత డకోటా బ్యాచ్, అదే చెప్తా కదా అంత చోరి బ్యాచ్.
ఇలాంట
ఆ సూస్తేనే అర్థమై నిజంగా వీడె కొంచెం డీసెంట్ ఉంటడు దె ఛా బిడ్డ వాళ్ళకు తబ్బే అంత అంకుల్ అ అంకులు అంకులు ఉన్నారు నేను అదే అన్నా నుో్ కొంచెం టెంత్ క్లాస్ పోరో ల్లే ఇ చదువుకునే నీటో లెక్కగాదు ఇంకా
ఆయనకు వచ్చిందంట తెలుసా ఆయనతోం ఆయనకి ప్లేస్మెంట్ వచ్చిందంట అప్పుడే థర్డ్ ఇయర్ లోనే ఎళ్లి అంట ఈయనకి రాలే అంట మరి నువ్వు ఏ ఎస్తాను నీతోో ఉండ చదవావా నువ్వు అంటే వాడు చెప్పాడు నాకు నేను ఏం అడిగిన వాడు చెప్పాడు అంటుడు
అందరు అట్లాంటోళ్లె దొరుక- వత్తరు. అ చెప్పిన వాళ్ళనే మో ఇట్లా చేస్తు చెప్తరు. నిజాంగా మాద్ అసలు కేక్
చదువుకో అందుకే నీది నీ ఇప్పటి వరకు అయితే ఏ బ్యాక్ లాగ్స్ లేవంటా గ
ఉ ఈ ఈ ఈజెల్ట్ వచ్చిందంటనా మొన్నడ్దే.
ఏమో తెల్వదు. ఎవడు ఏం లేవా అన్నాడు. మరి వచ్చినట్టు ఉన్నాయి.
లేదు రాలేదు బవచ్చు. ఏమంటారు. ఆ ముందు ది అన్ని ఆల్ క్లియరే. రిజల్ట వచ్చిను రాజ్ గాని చెప్తుండే. ఫస్ట్. నాకు పెడుతుండే అన్ని పాసైదానికి చదవన దానికి ఇంకా గింతే వచ్చింది. అ మన గాంత చదువుతనే మన గంత త్తది
అహా వాళ్ళ మిడ్ బేస్ చేసుకొని సేమ్ మార్క్స్ వేస్తారుంటా కదా. వాళ్ళ కాలేజ్ల
అది మనకు తెలియదు మనం జ యన్ టి యు మనం అటానమస్ చాలు
ఆ అదే మిడ్ పేజ్వేసుకొని మిడ్స్ లో మంచిగా రాస్తే ఆవరేజ్ తీసి సేమ్ల వేస్తారంట. అవే మార్క్స్. అదే కదా మరి నాకది అనిపించింది ఆయన. సోది రాసిన ఏదో ఎగ్జామ్ కి కోషన్ పేపరూ.
ఏ ఒక్క ఎగ్జామ్ కి అరవడు తెలుసా. ఏ ఒక్క ఎగ్జామ్ కీ అరవడు అసలు. నేను మొత్తుకునేది తెలుసా ప్రతిసారీ ఎగ్జామ్స్ ఉన్నాయన్ ఉన్నా గాని చదువుకోవచ్చు గదా ఎందుక్ టైం వేస్ట్ చేయడం. నువ్వు అంతగనం ఫోన్ ఎందుక్ నిజంగ ఆ ఊక అంటుండే.
బంక. ఇంకా బంక్స్ కొడతాడంట ఇంకా. నిన్న గూడా బంక్ కొట్టే వచ్చిండట ఇంటికీ. ఉమ్ నేన్ కాలేజ్ లో ఛీ కాలేజ్ లో ఉన్నడేమొ. మన్ కాలేజ్ డే లేదు అటెండెన్స్ ఏపిచ్చుకొని వచ్చేశినా అంటుండు.
అమ్మా అట్లా గూడా తయారయిండా అయితే. లేదు నార్మల్ గా అప్పుడూ కాలేజ్ కి పోతున్నా రెగ్యులర్ గా. అమ్మో అటెండెన్స్ లేదు అమ్మో అటెండెన్స్. మ నేన్ అన్లేదా మనం ఏడికన్నా పోదాం గదా.
ఉమ్ అదే అప్పుడు అదీ. ఇప్పుడు అటెండెన్స్ ఏస్తరంట.
అటెండెన్స్ లేదు. రీల్స్ లేదు ఆమె నేర్చి గట్ల ఎందుకు తయారవుతుంది.
ఒక మండే ఒక్కటే వోడంట కాలేజ్ కీ. ఆమె ఈయదంట అటెండెన్స్ మీ తోల్ అన్నీ ఏపిచ్చుకుంటడంటా.
అమ్మో వీదేంది గన్ని గన్ని పైసలు పెడతారూ మనా అన అన్నట్టు లేదు ఛీ
ఉన్నాయి
ఏమో అదే గదా నేన్ అన్నట్టు మస్తు క్లాస్ పీకుతది ఎల్ మ్యాచ్ అయినా గాని వినకపోతుండే, అయినా గాని వర్రుతుండే. ఎట్లా ఇట్లా అయితే, ఇప్పుడూ మనం ఏందంటే మనం ఇప్పుడు ఇట్లనే ఉన్నాం గదా నేననుక్ టుండే తెలుసా ప్రతీసారీ నాకేం లేనప్పట్ నుంచెల్ నా తన్న వచ్చేవరికి నువ్వుండాలి నాతోని అంటుండే. పేరు నేనే నేనే అంటుండే. ఇప్పుడూ మనకేం లేనప్పటి నుంచెలి అన్నోచ్చే వరికి గూడ ఉండాలి ఎప్పటికైనా నువ్వు అంటుండే. నేను ఉమ్ అదే కదా అదీ ఏదైనా సరే షేర్ చేస్ తున్నయ్ గదా ఆ అట్లా కానీ ఇప్పుడూ అట్లా అన్ అవన్నీ గుర్తుస్తే. ట్లన్పిస్తది మనుషులు
ఎక్కడికి పోయినయి ఆ మాటలన్నీ అనిపిస్తే
ఆహా అ ఎందుకు ఇట్లాంటి వామ్మో అ గుర్తు చేసుకోద్ కానీ
అవసరం ఉన్నప్పుడు ఒకటిలాగా అవసరం లేనప్పుడు ఒకలాగా
మా పేపర్ పబ్లిష్ వచ్చింది కాదు సర్తికేట్స్ వచ్చినాయి ఆ వచ్చినాయి ఐ తే ఇమె ఏమంటుంది తెలుసా మా ఫ్రెండ్
మ్
తే ఆ పేపర్ పబ్లిష్ కి వాళ్ళకట్ట ఫిఫ్టీన్ థౌజండ్ అంట తెలుసా ఇంకా
ఫిఫ్టీన్ థౌజన్ హా
మంచి ఆ కనా హై ట్రిప్లి స్టాండడ్ అం అయితే ఐ ట్రిప్లీ ఐ ట్రిప్ ఇవి తీసుకుంటే కొంచెం మంచి రజ బిల్డ్ అవుతుంది అనమాట, నేను నెక్స్ట్ టై మేజర్ ప్రాజెక్ట్ ఐ ట్రిప్లీ చూస్ ఇప్పుడు మిని ప్రాజెక్ట్ కదా అని నాకు పెట్ట బుద్ది కాలే ది మేజర్ ప్రాజెక్ట్ నేనే చేసుకుంటా ఈ కొలాబరేషన్ కి బఓన్ నేను నేను ఎంత కష్టమైనా సరే నేను పోతాన్నా, అయితే మాకు ఏదో ప్రాజెక్ట్ కావాలట ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ నేన అన్నా మాన్స్ వాళ్ల అది సోలార్ ప్యానల్ ఎక్స్టమెంట్ ఉంది చే ప్రాజెక్ట్ ఉంది నీ దేశినా అది అన్నినా అన్న అవునా సరే చూ చెప్తా నేను అ ఆ ఈమె కాయాకిలకి
ఓహో వాలకి అ అయ్యిపోలే ఇం
ఆ వాళ్ళకి ఏదో ప్రాజెక్ట్ చేయలేదు ఇప్పుడు మేజర్ అవుతుందట మేజర్ ప్రాజె
సిఎస్ బేస్డ్ ఉంటాయి కదా